నో
ఆ బాగున్నావా?
బాగున్నా.
బాగానే ఉన్నా.
ఏం చేస్తున్నావ్?
నిద్రపోవాలి నిద్రపోతున్నా
తిన్నావా?
ఆ తినేసా ఇప్పుడే
ఏం కూర
గోంగూర పచ్చడి
మీది ఏం కూర?
మాదా
అవు అయిపోయిందా ఎగ్జామ్ రాసావా?
రాయలా
మ్
రాయాల అది ఈజీగానే ఉన్నాయా క్వశన్స్
ఏమో నేను చూడలే చూడాలి రాయిలా నేను
అవునా
మ్
స్వీట్స్ మీద పడుకున్నా ఇప్పుడు నేను
చూద్దావులే చూసి పెట్టేద్దాం చూసి రాద్దాం అంటున్నా చూసి రాద్దామ్ ఎంతసేపు అంటున్నా
మ్
వాళ్ళు పెడతానే ఉంటారు మనం రాత్తానే ఉంటాం మ్
ఎన్ని రాసాము ఇప్పుడికి మనం
అసలు రాయనోళ్ళు ఆపాటనే ఉంటున్నారు.
అవును
మ్ ఎందుకు రపిస్తారు వాళ్ళకే తెలీదు ఎగ్జామ్లు
మ్
అనా
ఏం చేస్తున్నావ్
ఏముంది ఏం లేదులే
అంటీ వాళ్ళు పొలానికి వెళ్లారా
ఆ ఇవాళ ఇంట్లోనే ఉన్నారు
ఆ
మ
అవి మళ్ళీ కాల్చాలి కదా మొక్కజొన్నవి
ఆ కాల్చాలి
మీరిప్పుడు మాములుగా అమ్ముతారా రైతు భరోసాకేస్తారా అవి
మాలుగ వేరే వాళ్ళు వస్తారు మా అంటే ఎప్పుడు అమ్ముకునే వాళ్ళు ఎప్పుడు కొను
ఆ అదేలే ఇల్ల దగ్గరా ఊర్లో ఉం
ఆ వాళ్ళు వస్తారు వాళ్ళు నిలవేసుకుంటారు ఉమ్ వాళ్ళు నిలవేసుకుంటారు వాళ్ళు కొత్తాయిలే మన రావులే అంత మనం నిలవేయడానికి లేదుగా నిలవేసినా వాటిని ఎలుకలు కొట్టకోకుండా చూసుకోవాలి
మధ్యలో ఉన్న వాళ్లే డబ్బులు తినేది
అది ఉమ్
ఆ మధ్యలో వాళ్ళు ఇంకోొటి పొలం ఇచ్చేవాళ్ళు మనకి
ఆ అదే గద ఉమ్ మనకు యాడిస్ మనం క్యా అదే కదా ఆ
ఏంటో తినడానికి బియ్యం అవి ఉంటాయి అని వేసుకోవడం తప్ప రైత్ లో ఏం లేద లాభం వచ్చేదే లేదు
పంట కు నీళ్ లేక సరిగా పండి సావదు నీళ్లు పడతా ఉండాల దాన్
ఆ పల్లెటూర్లో ఉంటే పొలం ఉంటే మన్ మంచిదని వేసుకుంటారు అమ్మోళ్
అ
లేకపోతే ఏం పెట్టుబడి వచ్చింది మరి దాని మీద
ఉమ్ ఎంత పని చేయాలి అసలు దానికైనా పెద్ద ప్రాసెస్
ఎంత కష్టపడితే ఆ ధాన్యం వస్తున్నాయో పండించేవాళ్ళకి తెలిసిద్ది
మళ్ళీ అ ఆ టైం లో వర్షం పడుతుంది చూసుకోవాలి వర్షం పడితే మళ్ళీ ఆ గంజులోకేం పనికిరాదు దేనికి
అసలు ఏం పనికి రావు దానికి
ఉమ్ ఆ చూసుకుంటా ఉండాలి వాటికి ఏమవకుండా అయితే అయి తడిసినాయంటే అంటే మళ్ళీ కొనే వాళ్ళు కూడా కొనరు
ఉమ్
పట్టాలు చూసుకుంటా ఉండాలి ఆ
అంతే ఆ పట్టాలవి కోవాలి మనమ్
ఆ అదే ఎమ్లే ఈ మొక్కజొన్న వేసినకానుంచి నీళ్ళు పెట్టుకోవడమే సరిపోతుంది పనులంతొ
మీ పొలాలు అయిపోయాయా
ఆ
ఉ ఊ
అయిపోయాయి
మంచిగ పండాయా
ఏం వచ్చిన మంచిగా ఏర్పాండి ఈ అమ్మ ఏం పని సవా సరిగ రాలె ఈ సారి ఈ ఏడు
ఎందుకు అమ్ముతారా స్టాక్ ఉంచుకుంటరా
ఆ స్టక్ కుంచడానికి ప్లేస్ లేదు అమ్ముతమే
ఊ
యాడ పెడదాం ఎలుకులు ఉంటే మళ్ళ ఎలుకులు ఆగ మా బోన్ జాతయ్ ఉమ్ బైకు
మళ్ళ అయి చూస్కోవాలి ఆ ఎలుకలు కడ్ అది కూడా ఈబ్
ఆ అదే కదా యదు
పెద్ద ఇల్లులు అలా అయితే ఏసుకోవచ్చు చిల్ల ఇల్లు కదా ఎలా వేస్తాం
ఊ చూస్కుంటా ఉండాలి వాటిని మళ్ళీ ఊ ఇట్ల యెయర్ ఇట్లన్న మళ్ళీ ఇంట్లో పెద్ద చాల్ లేస్ ఉండాలి మనం
అవును మొక్కజొన్న రేట్ తక్కువ అయినా ప్లేస్ ఎంతో బట్టిది మేము ఒకసారి ఏసమ్మా ఒక గది నిండిపోయింది అసలు కనీ డబ్బుల్ యాడ్ వచ్చాయ్ అసలు
రావు అసలు మనం ఎక్కువ ఏసినప్పుడే రావు నిలవయినప్పుడు ఒతయ్
డో ఐదు రోజులకి మళ్ళీ రేట్ పెరిగింది వాన్ అప్పుడంతా ఇద్ దెయ్యాడు ఇప్పుడు పెరింది రేట్ అపుడు లేదు అసలు ఎంత లాభం వచ్చేదో కొంచెం అయినా మనకి అంటున్నాడుగా మనీ అప్పుడు నుంచి మా నాన్ననికి ఇంకా మొక్ ఒక్కజన మీది విరక్తి ఒచేసింది
ఆ అప్పుడు దాకేన మనం ఉంచాలి కదా మనం అనుకోం కదా అది పె పెరుగుతది పొ తగ్గుతదని అంచ్
చెప్పలేమమ్మాయ్ మన లక్క అది మనం ఇప్పుడ్ కే ఇప్పుడు అన్నామో అప్పుడు అప్పుడే అమ్మేయ్ అది ఆసిక్ పోయామనుకో మన్నమే నిండి పోతాం అది
ఆ వహ అది మరి ఇంకా తగ్గిందనుకో ఆ రేటుగన్నా మళ్ళీ ఇబ్బంది పడతాం మనమే ఊ అది నేన్ నిన్నోలే ఈ వ్యవసాయంం ఎందో ఏమో చేస్
వరు వర్షం రమ్మన్నప్పుడు రాదు మంచిగ వరి వస్తాయి చూడు మన చేతికి వస్తుంది వన్ వంట అన్నప్పుడు వచ్చింది.
ఆ అనుకున్న టైన్ కి బా వస్తుంది ఉహు
దేవుడు ఎలా రాసుండు అలా అవుతుందె
అంతే మనం కూడా మన చేతుల్లో ఏమి లెదు ఏదో ఏ టైమ్ కి అది జరగాలంటే అది జరుగుతుంది.
కానీ మనం నకి పెట్టుబడి రాకపోయినా అవి మా ఇంటికి వస్తాయి చూడు వరియ ఎంత ఆనందంగా ఉండిద్దో మొ మా ఇంటికి వరి వస్తున్నాయి, వరి వస్తున్నాయి అని
ఉహు
అదే అనుకుంట అప్పుడు ఎందో వస కష్టపడి చేసింది దానికి ఫలితం ఇవే మన్
సిటీ వాళ్ళు ఏంది వాళ్ళు మీ వాటిని వాళ్ళు కొనుక్కోంటారు. మన బియ్యం మనం పండించినియ్యే
అవునా
వాళ్ళ డబ్బులు కొంటారు మళ్ళీరు కష్టపడి సంపాదిస్తా
లేదు ఇది ఇప్పుడు మన ఒ పన్ బియ్యం ఇప్పుడు మా ఏ దానికి వండుకుంటాంద
ఆ చాలానెగా ఉంటాయి మళ్ళీ మీ పాలిష్ పెట్టి స్తా ఉంటారు సన్నగ చేత్త ఉంటారు బియ్యాన్ని మన బియ్యం ఒకలా ఉంటే షాప్ లో బియ్యం ఒకలా ఉంటాయి. ఉంటు వంటయ్
అంతేగా ఉంది అ
ఉహు
ఎక్కడ నుంచిన్నా చాలా బాగుంటాది ప అవి ఎంతే ఉంటుదు కాది కొత్త తింటనే ఎలా బాఉండిద్ద
ఆ
మన ఇంట్లో పండించినవి తింటే చాలా బాగుండది ఇక్కడి
ఇప్పుడు అన్ని పళ్ళు కూడా ఆ మందులు కొట్టేత్తన్నారుగా స్ ఫ్రూట్స్ గూడా
ఆ ఫ్రూట్స్ ఏమున్నాయి పచ్చి పచ్చివి తెచ్చి దాని మొదలు పుచ్చకాయ అయితే అది మరి ఇంజిషన్ ఇండిషన్లు చేస్తున్నారు ఎర్రగా రావడానికి
ఆ మవిడికాయ అయినా ఏదో ముందు పెడతున్నారు.
మ్ అంటే పిండి వేస్తున్నారు తొందరగా పండడానికి
ఆ తొందరకు లావ్ అయిపోతుంది, తొందర కలర్ కూడా వచ్చేతున్నాయి.
ఆ
అన్నీ అంత ఆరటికాయాలంది అన్ని మొత్తం ఉ
అవునా
నెట్ కొట్టే ఇంకంతే
నేను మందులకు కొ లేకుండా ఉన్నాయి
ఆ
కల్తీ లేకుండా ఏమున్నాయి నూనెలు
ఏమో ఆ అంతే
అందుకనే మనుషులు కూడా తొందరగా పోతున్నారు.
ఎంత కష్టపడి చేసుకుంటున్నామో తెలిఫ అయ్యో రాంగ్ అని వస్తున్నాయి సాంగ్స్
ఉన్నా
అవున ఇది ఎటి ఆ
కల్తీలు ఎక్కువ ఉన్నాయ మందులు పొద్దాక మందులు కొడుతు
కూడా ఇయ్య పట్టన ఇయ్య మను
పాతకాలంలో అయితే అవి మూడు తావి కు ఇత్తే వాళ్ళు ఇప్పుడు ఎరువు మందులు వేసేసరికి అయ్ అప్పుడే గట్టిగా ఉన్నారు వాళ్ళు కొన్ని బస్తాలు పండించినా గట్టిగా ఉన్నారు వాళ్ళు
అయిపో అంత ఓపిక ఉండదు అంత ఓపిక ఉండదు అంత శక్తి ఉండదు మన దగ్గర
దాని వల్ల రైతు కూడ మనం కూడా ఏదో ఒకటి కొడితే మనకు డబ్బులు వస్తాయి అన్నట్టు ఫీల్ అయిపోతుంది
ఆ
మరి న్యాచురల్ గా ఉండేది నాచురల్ కి రేట్ ఎక్కువ ఉంటాయి ఇలా మందులు కొట్టి రేట్లు అలా ఉంటే ఎవరైనా చున్నక్ కొట్టవోయ్
అవును పడట్లేదు నాయన చాలా ఇది ఉంది లే అసలు ప్రాణం పోయేన మందు ఏయకుండా వేయ్యన్ మందు వేశ్పర్ అన్ని మందు మందే మందుకు అలవాటు అయిపోయారు అందరు ముందుగొట్టి పండితే అన్ని
కళ్ళు కూడతాయి
మ్మ్ అదే వాళ్ళకి రొగాల్ తుంది సక్కగా అమ్ముడు పోతున్నాయి తినే వాళ్ళు తింటున్నారు తిన్నొళ్ళు తినట్లా
ఉనా
ఏమన్నా బాగకపోతే మళ్ళీ డబ్బులు పెట్టుకుంటారు హాస్పిటల్ కి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకుంటారు అవును
నీ వాళ్ళనేమో ఇవాళా నాకు ఆ దిండు ఎత్తి చూడు ఆల్ జరి ఆల్ జరి అది ఎక్కింది మే నా కాల్ మీద ఇవాళ
అట్ట ఎట్టా నే ఉన్నావే
ఓకేసారి దాని మీద అసలు ఎంత భయం వేసిందో నాకు పెద్ద గుంది అసలు అది కాలు ఒకేసారి విదిలించా అసలు అటు పడింది వాటర్ ఏసా అది పోయింది ఆ పైప్ లోకి
ఆ
వాన సింగం వచ్చేటి స్నానం చేస్తుంటే అక్కడ మా నాన్నకి ఫోన్ చేసి చెప్పా నేను ఇలా ఎక్కిందని మా నాన్న చూసుకొని వెళ్ళు అన్నాడు మా నాన్న
ఏ
అస్సలు
ఉమ్
పుడితేముంది ఇంకా ఎవ ఇక్కడ పట్టించ వాలు కూడా ఎవ్వరు లేదు
ఆ ఇంకా మరి
సరలే అండి ఉన్నా పడుకో
మ్మ్
ఉ